బావున్నారా
హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి మీరు బాగున్నారా అని అడుగుతున్నాను
చాలా బాగున్ననండి మీరు బావున్నారా
మేము బాగున్నామండి మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగున్నారు మీ ఇంట్లో వాళ్ళు బావున్నారాండి ఇహ్
మా ఇంట్లో వాళ్ళు బావున్నారండి
మా ఇంట్లోక నాలుగు కుక్క పిల్లలు ఉన్నయండి చాలా బావుంటాయి దెల్సాండి ఒకటి రెండు తెల్లయి నే రెండు నల్లయి
అవునా అండి మరెందుకలా కలలు
మాకిష్టమనమాట మాకిష్టమండి నాలుగు రెండు కాలర్ల ఇష్టం అనమాట. మా ఇంట్ల ఒక తమ్ముడు ఉంటడండి ఆయన నీకి ఫుల్ ఇష్టం అనమాట వాళ్ళ మాకు కుక్క పేర్లు జెప్పనాండి మీకు. ఓకటేమో ప్రిన్సీ అండి, ఒకటి బొట్టండి, ఒకటేమో రాకి అండి, ఇంకొక దాన్కి పేరు పెట్టలేదండి. మీర్ జెప్పండి పెడ్తాను పేర్లు
అవును ఇంకొక ఇంకొక అంత లిక్కి పెట్టండి
కుక్కెం వద్దా అండి
ఉమ్
కుక్కీ ఏమొద్దా అండి
ఉహుహు చాలా బాగుంటదండి ఆ పేర్లు
అవునాండి పేర్లు ఎందుకులేండి. ఇప్పుడు పేర్ల గురించి చిగాదు కాని మా కుక్కల అంటే చాలా ప్రాణం అనమాట.
అవిటికి కొంచెం ఏమున్నా అయినా కూడా మీరు తట్టుకోలేకపో పోతరు కదాండి.
ఇగ మా అమ్మ నాన్నక ఏమన్నాయితే ఎట్లా తట్టుకోలేనో, మా కుక్క పిల్లలకేమన్నయితే కూడా గట్ ట్లనేనండి
అవునా అండీ అసలు కుక్కలకున్న విశ్వాసం మనుషులకుండదు కదండి.
అవునండి నా స్నేహితులకుందా అండి విశ్వాసం నేను ఎన్ని సార్లు ఫోన్ చేసిన పట్టించుకోరండి. మా ఇంట్లో కుక్కపిల్ల హౌ హౌ అనంగనే వత్తదండి.
ఉహుహు ఇంత మంచి కుక్క పిల్లలండి.
మా కుక్క పిల్లలండి ఎవరైనా వచ్చిరనుకోండి బౌ బౌ అంటదండి. ఎంత బాగుంటయి తెలుసా అండి. అసలు నా దగ్గరనే నా చుట్టూ తిరుగుతనే ఉంటాయండి నన్ను నా ఫ్రెండ్స్ తో తోటి కూడా మాట్లాడనీయదండి అది అసలు
అండి బ్లాక్ కలరు టామి దాని పేరు కుక్క ప్యూర్ బ్లాక్ అండి అది చాలా బావుండేది. లేదాండి అ గది యాన్ని వెళ్లి రండి ఇగ ఎందుకంటే పది సంమత్స నేను నాస్కు ఎప్ ఇప్పుడైతే నేను నా పాఠశాలలో చదువుకున్నప్పుడు నేను తెచ్చుకున్నామండి. దాని తొమ్మిదొ తరగ తిలో
అవునండి మీ ఇంట్లో మీకు తిండి పెట్టడమే దండగండి. మళ్ళ కుక్కకు ఎందుకు? కండి మాకు ఇచ్చేయండి గదా.
అది మాకు ఇల్లు కావాలిగుంటదండి. ఇప్పటికి పది సంవత్సరాలు అయిందా అండి అది కుక్క కని ఇప్పుడు చనిపోయిందండి?
అయ్యోయ్యో నేను ఇంకా బతుకుందేమో వాళ్ళ పిల్లలు కూడా మాకు పంపిస్తారు కావొచ్చేమో అని మీ మీ మనుకున్నం కదండి
అది మొగ కుక్క అండి.
అయ్యో ఆడ కుక్కని పంపియాల అండి మా ఊర్లో ఉంది.
ఉమ్ పంపించండి.
పనోల్ ఆ మా కుక్కలు వద్దండి మా కుక్కలు మం చియనమాట
ప పది సంవత్సరాలు మాతోని ఉండ ఉందండి దాంతోని కూ కోలేని అనుభవాలు కూరుకోలేని అన్ని చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి దానితో.
అవునా అండి మీ కసలు చా నా కుక్కలు అంటే ప్రాణం అనుకుంట కదా అండి. మీ మాటల్లో నాకు అర్ ర్థమయితాందండి.
అవునా అండి నాకు చాలా కుక్కల పిచ్చేఅండి.
మరి కుక్కల్నే పెళ్లి చేసుకోకపోయిర అండి
ఏ అట్లు లేదు మరి ఆడోల్లు ఎందుకు ఉన్నరండి అమ్మాయిలు?
అవునా అండి మరి చూడాలా అండి మీకోసం
ఒక సంబంధం చూడండి నాక్
మీకు చదువురాని అమ్మాయి కావాలా చదువచ్చే అమ్మాయి కావాలా అండి
అటు ఇటు కాకుండా మ మధ్య తరగతి అమ్మాయి కావాల
తరగతి అంటే రెండో తరగతి మూడో తరగతి సరిపోతదా అండి వాళ్ళకీ
తర్ కదండీ
అయ్యో అ ఇట్లా కాదండి ఆమె చదువుకోని ఆమె అయి ఉండొచ్చు కదండి. వాళ్ళ ఇంట్లో పైసలు లేక చదువుకో పోలే అనమాట ఒక పిల్లుంది. మీకు అంటగట్టాల అనుకుంటాన అన్నమాట.
అవునా కట్నం ఎంత పోత్తరండి?
ఆమెకి ఇస్తారు కట్నం ఇంకా మీరు ఎదురు కట్నం ఇయ్యాలండి అళ్ళకి పది లక్షలు ఇత్త అంటే చేసుకుంటారంట వాళ్లే
మనకే మనా పనివెట్టితారా అండి ఉద్యోగం
పని ఎందుకు అండి వాళ్ళకి ఇల్ల రికం తెచ్చుకుంటారండి మీరు ఉంటారా అండి వాళ్ల ఇంట్ల మరి
మరి నాకేమి ఇత్తరండి
ఇల్ల రికమండి మీకు పని ఎందుకు అండి వాళ్ళే తెచ్చి పెడతారు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి ఆమె క ష్టబడి మీకే పెడతది
అవును మరి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినాక ఉన్న ఆస్థి మొత్తం నాకే వస్తదా అండి
ఏ పాపం అట్ల అనొద్దండి చచ్చిపోయిన తర్వాత అంటే వాళ్ళకి ఏమి ఉన్నాయో లేవో తెల్వదు ఆమె రెండో తర తగతే చదివింది అంటే వాళ్ళకి ఏంటాయి అన్నమాట ఏం లేవు
మరికడ నేను మా అమ్మ నాన్నని వదిలిపెట్టి నేను ఎలా వెళ్తా అనుకున్నారు అండి
మరి ఆమె ఎట్లా రావాలండి అందరు ఆడవాళ్ళు ఎట్ల వస్తున్నారాండి వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి అంటే మి మీకైతే ఒకలెక్క మా అమ్మాయిలకైతే ఒక లె
కానీ మీరు ఇక్కడికచ్చి అమ్మాయిలు కూడా అత్తగారు ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళని కూడా చాలా బాగా చూసుకుంటారు కదా అండి మగవాళ్ళు
అవునండి కానీ మీరు మీరు మాట్లాడేది భలే ఉందండి అస్
వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాము కదా అండి మేము ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏం కష్టం రాకుంట అసలు
అవునండి ఎంత మంది విడిపోయిర్రో చెప్పనా అండి ఒక వం ద వంద కేసులు చూసినా అండి నేను మొగుడు వద్లేసినోడ్ని మొగుడు వద్లేసినోళని
కానీ అది ముమ్మాటికీ అమ్మాయిల తప్పే అండి
అవునా అండి అవు అవునండి అసలు చాలా తప్పు అండి ఒక ఆయన అయితే తెలుసా అండి మా ఇంటి దగ్గర ఒక ఆయన చెప్పన అండి ఆయన పెళ్లి వేసుకున్నాడు ఇద్దరు పిల్లల అండి ఆమె ఉన్న బంగారం అంత ఎత్తుకొని పోయిండండి మళ్ళ అట్లాని వేరే సంబంధం ఉందని కూడా కాదు వాడి దగ్గర ఉత్తి ఉత్తిగానే పైసలు తీసుకొని పోయిండు అండి ఇంట్ల ఇంట్లకెళ్లి
అయ్యో
అయ్యో అళ్ళు ఇట్లా అండి చెప్పని వాళ్ళు చిన్నప్పటి నుంచి నాన్నలేడానికి బాధ పడతారు అటు వాళ్ళ అమ్మకి ఏం ర అంటే ఎక్కడ పోయినా మంచిగా తయారు గాదు ఎందుకంటే మా ఆయన లేనప్పుడు నేనెట్ల సోకులు పడాలా అని ఆమె అంటది వాళ్ళ పిల్లల కోసమే బతుకుతుందండి ఆమె మా
కాలంలో అలా ఈ కాలంలో అట్లా లేరండి ఎందుక అంటే ఎవరు లేక ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే టే అండి ఇప్పుడు ఇగ సోకులు పడతారు చీ పట్టు పట్టు చీరలు కడతారు
మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంటదండి అ అట్లా కాదులేండి మీరు అనుకున్నట్లా కాదు ఆమెయితే తెలుసా అండి వాళ్ళకి మూడు వేలు పెట్టి జీతం తోటి బతకిచ్చింది ఇద్దరు చిన్న పిల్లలని
ఎంతా ఎంత నిజాయితీగా ప్రేమించిందండి పాపం అసలు అం త అంత నీతి నిజయితీగ ఉండాలంటే ఎంత పెట్టి పుట్టాలండి
అవు నండి అయితే అసలు తెలుసా అండి వాళ్ళు కొంచెం ఆ టెన్త్ ఇంటర్ వరకు చదువుకున్నాడు అనమాట వాళ్ళ అబ్బాయి ఇంగ చదువులో మంచిగా అబ్బట్లే అనమాట అయితే ఒక కిరాణ షాప్ ల మా నాన్నగారే పెట్టిచ్చిరు ఆయన ఇప్పుడు ఇరవై వేల వరకు సంపాదిత్తండు వాళ్ళ బీ చెల్లకి పెళ్ళి కూడా చేసిండ ఏడేనిమిద్ తులాల బంగారం వాళ్ళే రిటర్న్ పెట్టుకొని చేసుకున్నారండి ఆమెని
ఎంత గొప్ప విషయం అండి అది
అసలు ఆమె రెండు మూడు వేలతో సంపాదిస్తేనే గంత మంచిగా అయితే నేను మా నాన్నని అంటా అండి నాకు అసలు పది తులాలైనా పెడతావా నాన్న అంటే నీకేముందరా నేను కూడపెట్టడం అప్పడికప్పుడు ఒక సంవత్సరంలో సంపాదిత్త నీ కోసం అని అంటాం ండు కదా
మ్ అవునా అండి
నేనం అంటే నేను మా ఇంట్ల అం టనమాట మా కోసం ఏం కూడబెట్టవు నాన్న మరి ఎట్ల రేపు నా భవిష్యత్ నా పిల్లలక్ అంటే నా పిల్లలు కాపోయిన నన్ను జు నన్ నన్ను పంపియాలంటే ఒక పది ఇరవై తులాలైనా కావాలి కదా అంటే నీకేం బాధరా అప్పటికప్పుడు అవే వస్తాయి చూడు ఎందుకు రావు అంటాండు
మ్
వాళ్ళకి ఎప్పటి నుంచో కూడపెడ్తనే రెండు మూడు తులాలైనై ఆ రెండు మూడు తులాలనే అమ్మి బ్యాంక్
అంటే మీకు తాతలు సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నయ్ కావచ్చండి
లేవండి అట్ ఆహా లేదు లే లేవండి కానీ మా నాన్న గ గారికి గుండె ధైర్యం ఎక్కువనమాట ఆ టైం చూసుకుందాం ఇప్పటి నుంచె ఎందుకు బాధపడాలి ఇప్పుడున్న బాధలు చాలా వా అని అంటాడు
అవును అది కూడా నిజమే కదాండి మరి
నాన్న కూడా కూడబెడ్తాడూ కానీ ఎ అంటే ఎక్వ ఖర్చులు ఉంటాయి కదండి అన్నం తినాలన్నా బ బైయట బోవాలన్నా ఎన్ని ఖర్చులండి ఇంట్లా
అవునవునా అయితే నిన్న ఏమైందెల్సాండి మొన్న మా ఇంటి పక్కన దొంగలు పడ్డారం
ఓ యమ్మా ఏమైనా బోనయాండీ వాలై
కానీ వాళ్ళచ్చి మరి ఏం తీస్కెల్లలేదనంటే అని ఇంటి పక్కన వాళ్ళు వేరే దగ్గర ఉంటారండి ఆ ఇల్లు కొంచెం ఖాళీ చేసి వె వెళ్ళారు అక్కడ వాళ్ళింట్లో చాలా పలకొట్టి ఆ ఇంట్లో ఉన్న మూడు బస్తాల బోళ్ళు ఇత్తడి సామాన్లన్నీ పట్క పట్టుకొని వెళ్ళారండి
అవునా ఎందుకండి గాలకి బంగారం లేదా దొరకలేదా వాళ్ళకి
లేదండి వాళ్ళు వేరే కాడుంటారండి కోటర్స్ లో ఉంటారు వాళ్ళు
అవునా
మ్ వీళ్ళిక్కడ సొంతిల్లు వదిలేసారు తిసీ ఇంట్లో ఉన్న సామాన్లన్ని పట్టుకో ఆ పట్టుకపోయిరండి
అవునాండి అసలు వాళ్ళు వేరే కదండి మా ఇం మా ఇంటి కాడగుడండి రోజు ఏమైంది తెలుసాండి ఒక విషయము మా నాన్నగారు బై రోజ అంటే అప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం అనమా మా నాన్నగారు షర్టీప్పి తగ్లిస్తారు ఒక దగ్గర అయితే రోజు ఎన్ని జోబ్ల పైసలు పెడితే అన్ న్ని జోబ్లకెళ్ళి పైసలు పోతై మేమేమొ డోర్ తీస్ పడుకునేదమాట చల్లగాలి రావాలని మేము అసలు చూస్కోకపోయేది ఏమో లే ఖర్చు పెట్టేస్నానేమో అనుకునేది ఒ ఒక రోజు ఇంకొక రోజెమో ఇక్కడ పెట్టబోయి ఇంకెక్కడైనా పెట్టింన్నేమో అనుకో అట్లొక పది రోజులైనా కొన్ని కొన్ని పైసలు వోతున్నయనమాట మా దగ్గర మేము అస్సలు చూస్కోనే చూస్కోనేలేదన్ మాట ఎవడోస్సుండో దెల్వది ఎవడు వోయిండో దెల్వది మా ఇంటెంకాలోల్లే అండి కింద నుంచి దుం తే పైకొచ్చి జాబ్లోకెళ్లి తీస్కున్నారని ఒక రోజు కనిపెట్నం అండి మేము ఆ రోజు అన్ని పట్టుకున్నాం అన్ని పట్ ట్టుకున్నామండి కానీ ఇంగ పైసలైతే రాలేవు నేన్ దియ్యలె నేను దియ్యలే అన్నాడు గానీ అంటే వాడు దో ఇంకేది మేము చూస్నమనమాట వాళ్ళు మ డైరెక్ట్ పైసలు తీయంగా జూడలే సూడందె ట్లంటమండి గట్టిగాని తి
చూడండి ఎట్లాంటామంటే మరి వాడు దొరికే ఏదైతే మీరు చూసేర్గాదేండి ఎందుకు దుంకారని మరి ప్రశ్నించ లేదా మీరు
వడు తాగి దుంకినా అని అదో అబద్ధం చెప్పిండని కానీ రోజు ఎందుకు పోతాయండ్ చెప్పండ్ మా ఇంట్ల మాకు తెల్స దొంగల్ ఎ ఎవరైనా ఉంటారా ఇంట్ ఇంట్ల దొంగలు మా అమ్మ నేం తప్ప ఎవరు తీస్తాం మా ఇంట్లో నాన్నకి ఒకళ్ళ కావాలంట్ నాన్న నాకిస్తాడు మామ్మకి ఇస్తాడు ఇంకా దొంగలో వేరేవా అయితే పాప మా అమ్మన్ తిట్టేది నను తిట్టేదండి పాపం తెలివాకా
అయ్యో అప్పుడు మీకు తీయని పేరు తీయని పేరుకి తీశ్న అని అంటే తీయని పేరు తీశ్న అంటే చాలా బాగా అనిపిస్తుంది
ఆ మమ్మల్ని తీసిరాని కాదండి అతే ఎవరి మీద కోపం అంతేగా పిల్లల ఇంట్ల వాళ్ళ మీదనే కదండి చూపించేది ఎవరిని అనలేకా మమ్మల్నే అన్నారన్నమాట మేమైనా ఏం అనుకోము ఎందుకంటే మా నాన్ననే కదా అని వదిలేస్తాము అసలు నా చిన్నప్పుడండి ఇల్లు కడుతున్నప్పుడు ఫుల్ పైస పైసలుంటుండే చేతులల్లో ఒక రోజైతే ఇరవై వేలు పది వేలు చిన్న చి చిన్న ఐదు వందల ఐదు వందల అకౌంట్ అంత జోబ్లో పెట్టేది ఆ జబ్ జోబ్ ఖాళీ అయ్యదండి అమ్మో నాకైతే ఇప్పుడు గుర్తోచ్చి చిందండి మీరు దొంగలనంగనె నాకసలు అప్పటి నుంచి మళ్ళీ వంద రూపాయలు కూడా పెట్టలేండి అప్పుడైతే ఉంగరం కూడా పెట్టేదాండి జోబ్లలో మళ్ళ తర్వాత ఒక్కసారి కూడా ఉంగరం పెట్టలేమనమాట బా జోబ్లలా ముందునుట్టిసుకుంట ఇప్పుడు ఒక బటన్ ఒకటుంటది కదా అండి దాంట్లో పెట్టేది పైసలు అవి పోయ్నాయి అనమాట
సరే అండి నేను బయటికి వెళ్తున్నానండి మరి
సరే అండి మరి
సరే అండి చేసంతాని